ఏ ఉన్నాయే ఎందే నువ్ ఎంజేత్తన్నావ్?
ఏం లేదు ఇప్పుడే కాలేజీ వొయొచ్చిన
అహా తిన్నవా అ
నువా నువ్వు
ఆ తిన్న
మ్ హు
మీ హాస్టల్ల ఏం కర్రి పెట్టిర్రు
మా హస్టల్ల చిక్కుడుగాయ్ కర్రీ వెట్టిల్లు ఎం మంచిగ లేదు.
అయ్యో ఎందుకు?
మంచిగ ఎత్తలేరు ఈ మధ్యల ఫుడ్డు
ఆహా
మీ హాస్టల్ ల్ల
మా హాస్టల్లనా మంచిగనే చెత్తల్లు మా హాస్టల్ ల్ల
మ్ హు క్యాంటీన్ ఉన్నదా?
ఉంది క్యాంటీన్ చి లేదు క్యాంటీన్ మా దాం మీ దాంట్లొ ఉందా?
మా దాంట్లున్నది
ఆహా వామ్మో మీదాంట్ల క్యాంటన్స్ దుందా?
ఆ ఉన్నదీ
ఆహ
ఉమ్ మేం గావాలంటే అవి కొనుకొని తింటం మేము మీరు వెట్టిమని అడుగపోయురు
అడుగుదాం అనుకున్నం గానీ ఎందుకులే తినేదే ఫాస్ట్ ఫుడ్డు బయటికెళ్లి తింటే వద్దు అంతా ఎంగాదులే త్తయ్య అని తింటలేం లేకపొతె సార్ నీ ఎప్పుడో అడిగేటొళ్ళం సార్ గూడ పెట్టిచ్చు. కని సారు బైటిద్ తిన్నొద్దు అని కి చెప్పిండు
ఉహు
ఉ
హెల్త్ ఇష్యూస్ వస్తాయి గదా అని అందుకే వద్దన్నట్టున్నడు
మీ హాస్టల్లొస్తదో సార్ ఎం తింటాళ్ళు వేస్ట్ గా ఫుడ్డంతా ఆ అన్నం తినక
మరి మా హాస్టల్ ల్ల రైస్ బా కర్రీస్ బావుండవ్ అంది
సార్ నడగాలి సర్ కి అడగాలి సర్కి
ఇగ క్యాంటీన్ అంటే ఉన్నది గదా అని ఎవరు అడుగుతరు ఎవరు అడగరు.
ఆహా బైటికేల్లొచ్చ మీ దాంట్లె ఎప్పుడు
రిచ్ వాళ్ళే ఉంటరు మదాన్
బయటికేళ్తర మీ కాలేజ్ ల
ఆ ఎళ్తరు
తిరిగొస్తరా
ఆ అర్ధంగాలే
తిరిగొస్తరా మీ కాలేజ్ కడ్దాకా ఎక్కడి దాకా పోతరు?
ఆ
పార్కుల గిట్ల వొతరా
ఏ అంత దూరమే అన్ మా కాలేజీ దగ్గర గవ్వెముండవ్ మీ కాలేజ్ దగ్గర ఉంటయా
మా కాలేజ్ ల మొత్తం చదువుడు తినడం లేేవడం ఎగ్జామ్స్ రావడం లేదంటే అ మనదంత క్యాంటీన్ ఇ ఊకె ఉంటాయమో ఇంట్రెస్ట్ లేదా
ఉహు
అ అ
ఉంది
ఇంకా ఏం చెత్తాల్లు
ఆ
సో మీ ఫ్రెండ్స్ ఏంచేత్తరు
అవును అవును
నిన్న కాట్స్ ఆడిలేమో ఇయాల ఆడతలేరా
ఆడాలిగ కాడ్స్ ఎవలాడెటోల్లులేరు ఇగ అందరు పండుకున్నరు.
అవునా
ఆ ఎమ్ చెత్తల్ మీ ఫ్రెండ్స్
మా ఫ్రెండ్సు కొందరు పండుకున్నరు. కొందరు ఫోన్ మాట్లాడతాళ్ళు. మీ వొళ్ళు ఏం చెత్తలు
ఇంకా మీరేనా బట్టలు పిండుకోవడం దోబీ వస్తారా
మేమే
ఆ మాకు దోపిస్ ఏం రారు మేమే పిండుకోవాల మీరు పిండుకుంట్రా
నైటు పిండుకుంటాం
ఉహు స్నానం చేసేటప్పుడే పిండేత్తరా
ఆ స్నానం ఆహ లేదు ఫస్ట్ బట్టలు పిండుకొని మార్నింగ్ స్నానం చేసుకు నైట్ సాయంత్రం బట్టలు పిండుకుంట. మార్నింగ్ స్నానం చేస్తా.
ఉహు మీకు బానే ఇంట్రెస్ట్ ఉన్నది రెండు పనులు చేయనికి ఏ మాకు అట్లేమి కాదు. సానం చేసేటప్పుడే బట్టలు పిండుతం. మాకు ఒక్కసారి స్నానం చేయనికి పోవుడే బద్దకం.
అయ్యో గట్ల అయితే ఎట్ల
ఏ మీరు రెండు సార్లు చెత్తరా ఒక్క రోజులా
ఆఆ
ఆహ మాదాంట్ల అట్ల ఏం చెయ్యం మేము మా కాలేజీలో వాటర్ ప్రాబ్లం ఉన్నది అందుకే ఓన్లీ ఈవినింగె చేత్తం మీరు
మా
మీరెప్పుడు చెత్తరు మీరు ఎప్పుడు చేస్తరు స్నానం
స్నానం
ఎప్పుడు చెత్తరు మీరు అంటన్న
ఏమో మార్నింగ్ చేస్తా
ఉహు ఆహా తిన్నర అన్నం మరె
ఆ
మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చెత్తారు. తిన్నరా అన్నము అంటానా
తిన్న ఒకామె ఇందాక కామెంట్ చేసింది
ఉ మళ్ళ స్టడీ అవర్స్ ఉన్నాయా మీకు
ఉంటయి మాకు మీకున్నా అసలు ఏం వస్తవ్
మాకు స్టడీయవర్స్ ఏం ఉండవు
అయ్యో తినడం పండుకోవడం అయితే మీది వేస్టు కాలేజీ
అట్లే ఏం లేదు మేము చదువుకుంటాం
మా దాంట్ల మంచిగ చెప్తరు
అవునా
ఆ
ఊహు మీది ది టాప్ టాప్ మోస్ట్ కాలేజ్ కద అందుకే స్టడియావర్స్ పెడుతారు
మార్నింగ్స్ సుత ఉంటది స్టడియవర్
అయ్యో మార్నింగ్ ఏన్ని గంటలకి
మార్నింగ్ ఫైవ్ టు ఉంటది ఫైవ్ టు ఎయిటు
ఆహా అంత సేపటి దాకనా
మల్ల నైట్ సిక్స్ టు టెను
అమ్మో మొత్తం చదివే ఉన్నదిగ ఇంటర్ కాలేజ్ లెక్క ఉన్నదిగా మీ కాలేజ్
మల్ల ఇంటర్ కలేజ్ లెక్క అట్ల స్ట్రీటు చేయాలి స్టిక్ట్ చేత్తే నే కదా మాక్స్ వచ్చేది
అవు అవునా మరీ డిగ్రీ లెవల్ పట్టించుకుంట్రా మార్క్స్ జస్ట్ పాస్ అయిలా లేదా అనే యూ తరు జేస్ట్ అ సర్టిఫికెట్ కోసమే కద
అ మనం సట్టేం కాదు
ఆ మీ దాంట్లేమన్న జాబ్స్ ఇత్తర ఎక్కువ మాక్సతే
ఆ ఇస్తరు
మా దాంట్ల ప్లేస్మెంట్స్ ఆన్నే ఉన్నయి
ఆ ప్లేస్మెంట్స్ ఉన్నయడ మంచిగా
ఆ ఉన్నయి
మరి నువ్వు ఒ మీకిత్తాంటంద మేడం
ఆ ఆ ఇస్తారు మాకు వి వీళ్ళ త్రీ ఇయర్స్ ఉంటే ఇస్తారంట మాకు
ఆ త్రీ ఇయర్స్ ఇళ్లనే ఉంటవ మరి వదిలిపెడతవా
ఏమో నెక్స్ట్ ఇయర్ బయటికెళ్దాం అనుకుంటాన్న
బయటికి ఏళ్తే ఎట్లా మరి కదా
ఆ అర్ధం కాలే
బయటికెళ్తే ఎట్లా
బయటికి కెళ్తే ఈ గ అంటే హాస్టల్ ల ఫుడ్ బాగుంటట్లేదు అందుకే బ బయటికి పోదాం అనుకుంటాన్నం
ఏం కాదు మీదాంట్ల క్యాంటిన్ ఉండు క్యాంటీన్ల తిని పండుకొ
ఆదే పని చేత్తన్నం
ఆహ
ఊ ఇంకేం చెత్తాళ్ళు మీరు ఉహు మీ దాంట్లో ఫోన్స్ ఆల్లో నేనా
అలోనే మీదాంటే
మాలాంటోడా ఉహు ఇంకా మా దాంట్ల మెన్స్ ఆఫ్ జేసిల్లు
అయ్యో ఎందుకు వున్నాడు
కాల్ చెసిర్రా
నువ్వు ఓత్తలేద
ఆ ఉడుకోతాన్ది బాగ మీరంటే మంచి ఏసీలుంటు మేము ఎ వుడ్కవొతలుండాల
మా కాలేజంత మంచిది
అవ్ను మీ కాలేజంతా మంచి ఈ కాలేజ్ ఏ కాలేజ్ లేదు.
ఆన్
మొన్న పేపర్లు వడ్డాయిగద మీ కాలేజ్ పేరు
పడుత ఇగ కాలేజ్ అంత మంచిదే
ఉహ్ ఏమో సెలబ్రేషన్ ఇసిర్రు గదా
ఉ వుమెన్స్ డే
ఉహు కేకులు కూడా కట్ చేషిల్లు ఇగ ఉహు వాల్లే ఇచ్చిల మని కూల్ కేకా, నార్మల్ కేకా?
నర్మాల్ కేకే
ఉహు మీ ప్రిన్పల్సారు మంచోడే ఫ్యాకల్టీకి ఫ్లవర్ బోకేసిచ్చినట్టున్నారు.
ఆహ్
ఉహు మంచ్చికో కదా వాళ్ళకిచ్చిలా మీ దాస్కుంటారా మళ్ళ
ఏ వాళ్ళు తీస్కవేలిలు
ఉహ్ మరి పెట్టిరాట్న వాళ్ళ ఇంటి దగ్గర
ఏమో
అడ్గారా ఇచ్చేరే అనే అడ్గారా మీరు? ఉహు ఎంత వడ్డది ఒక్క బోకేకి?
మాకు తేలిదులాక్క వాళ్ళు తేచ్చేలు
ఉహ్ అంతే మనీ మీయేనేమ ఉ ఉహు ఎంత మనందుంటరు మీ శ్రేంతు?
చాలా మందే ఉంటారు సిక్స్ హండ్రెడ్, సెవెన్ హండ్రెడ్గా ఉంట్రు
వామ్మో బానే ఉన్నాయ్ మీ శ్రేంట్
మీదాంట్లే?
ఉహు ఉహు మదాంట్లో మేన్సెసిండ్రూ
ఎసింలామీనాన్సీ
ఆ ఇప్పుడేసిల్లు ఇప్పుడేసిళు ఇంతసేపు బంద్ చేసిళేందుకో
ఆ మేసి వెట్టాండగైపోవ గదా
ఈ సారేమి పెడతాడు ఏసి ఇంత మందికి పెట్టాలంటే వాళ్ళకి చనా పైసలె ఓకే
ఆహా
అందుకే ఇగ వెడుతలిరు సిస్టం ఇ ఫ్యాన్లదొనే నడ్పితారు మీ కాలేజ్లున్నాయి గదా